శ్రీల పిల్ల బావున్నారా అండి నమస్కారం అండి
నమస్కారం అండి బానే ఉన్నామ అండి చెప్ప అండి
ఏమ్ చేస్తు ఉన్నార్ అండి
ఇప్పుడ అయితే కొంచెం చింతగాయ్ గింజ కొడతానమ అండి
కాగింజ కొడుతు ఉన్నారా చింతపండుమీ చెట్టు దేన అండి
లేద అండి మా అత్తమ్మ వాళ్ల చెట్టుది తుమ్ పితే కొంచం మ్ తెచ్చుకు ఉన్నాం మ్ అదే రెండు రోజులు ఎండ పెట్టినామ అండి ఇక మళ్ళా కాలిగా ఉన్న ఇప్పుడు తీయాల అనేసి పనికి వెళ్తాం కదా ఇయాల ఎట్ ఎళ్ళలేదా అని
ఆ
ఈ పలాన్ని అ ఎప్పుడు ఇంటి కడువుతు పంపిస్తావు
ఏద పన్ లేదా అండి మరి
ఆనికి వెళ్ళలేద అండి కొంచెం ఆ ఆనంద్ చాతగాక ఇంటికాన్నే ఉన్నా
ఎందుకని ఎండా ప్రాబ్లమా లేకపోతే నీవు ఆ మ్
చెప్ప అండి
ఆ ఏంటి ఏమ్ చేస్తు ఉన్నారు ఏమ్ కథ అని ఒకే న అండి ఏం చేస్తున్నారని చేశాన అండి ఆ
మీరే ఎమ్ చేస్తు ఉన్నారు
మేమ్ ఎమ్ లేద అండి ఖాళీగానే ఉన్నామ అండి
అవునా తిన్నారా అండి
ఆ తిన్నామ అండి
ఏం కురా అన్
కూరా అండి? ఇయాల, మా కూర అని చెప్తే మీరు దడుచుకుంట్రండి.
ఎందుకో అండి.
అంటే అలాంటి కూరండి మాది.
అవునా!
మ్
చెప్పాలె ఏం కూర అయితేన్దీ? మాది అయితే తోటకూరండినం ఒ నిన్న తోటలో ఏర్కొచ్చినము.
మరి మాకు ఒక్క రోజైనా పెట్టట్లేరండి?
అంటే మేము మాకు, ఫోన్ చేసినామండి. నిన్న సాయంత్రము.
మాకు కొంచెం దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ చేసినం. పట్టుకెళ్ళతర్కగావచ్చు అనుకోని, వాళ్ళంట ఫంక్షన్కి ఎల్లిండట మాకదేలియాదు. మ్. మ్ వాళ్ళ చెల్లెత్తి మాట్లాడింది. లేము మేము. ఫంక్షన్లు ఉన్న అని. అంటే సరే అనేసి దానికోసమే చేసినాము.
ఓహోహో ఓకే ఓకే అండి. డ్రెస్ చేంజ్ చేస్తారండి అప్పటికి ఏ
టే ఇంగ అడిగిన తర్వాతనే ఇగా మా అత్ తమ్మకు చెప్పిందట. తోట కూర తెచ్చింది. కూడలు పట్టుకపో అని, ఇంగ మా ఆయన దానకర్ముడు ఇచ్చొచ్చిండు.
ఆహా
మ్
మరై ఇట్నుండి పోతున్నాయి కానీ, అటునుండి వత్తయా అండి మరి?
ఏం రావండి మనకు.
మరి ఇట్నుంచి ఎందుకు పోతానయండి?
మనది ఏందనుకుంటానవ్, ఇక్కడ ఏందంటే, బెదిరించుకొని బతుకడం ఉంటది మగవాళ్ళది. పని చేయకున్న పర్వాలేదు కానీ, అట్నే ఉంటది. సిచ్యువేషన్ మారిపోయినై. ఆడవాళ్ళు కష్టం చేసి మగవాళ్ళకు తెచ్చిపెట్టాలి.
ఇంకెన్నడండి మరి మారేది?
తే మారే రోజులు దగ్గరకి వచ్చినాయండి. కొంచెం ఓపిక పట్టాలి కదా. అన్ కొన్ని రోజులు, కొన్ని కొన్ని కొన్ని సందర్భాలల మారాలి మ్
ఏదో అలాగ. ట్రై చేసినా లాస్ట్కొత్తారు గా, ఆడదానికె మ
మార్చుకుందాం అనుకుంటే, పక్కన మా అమ్మమ్మ ఉంటదండి. కానీ ఆమె సపోర్ట్ బాగుంటది వాళ్ళ మనవనికి.
ఆ
ఏమనలేకబోదు
ఎవళ సపోర్ట్ ఉన్నా, ఎవళ సపోర్ట్ లేకున్నా,
మ్ అంటే మనకి ఎవరు లేరు కదా అండి ఇక్కడ అమ్మానం మనం దోగోలు ఏమన్న అంటె వెళ్ళిపోతది. అట్లాని
అంటే మనుషులని చూసి మాట్లాడతండు
ఆ అవునండి. అట్లుంటది. ఏమో అనుకోలే. ఏమంటే పనిచేయకుండా ఓకే
మీ ఫ్యామిలీ పెద్దదే కదండి! మీ ఫ్యామిలీని చూసి అయినా భయం అయితలేదండి?
అందుకు చిన్నోళ్ళు మంచిగనే ఉంటారండి. మా దరితీరే కొంచం
మంచిగానే ఉండి మంచిగానే ఉండి ప్రాణాలు తీయలేదా అండి
అసాంటది అగేదాకా పెద్ద మష క్క మాట్లాడవా
ఆ
ఈ ఊర్లలో జరిగేత అ చాలా వరకు ఇలాంటి ప్రాబ్లే ఉన్నారు
అ కాదండి పోలీసు వాల తోటి దెబ్బలు తిన్నాం అందుకే తాళ్ళ ఎక్కలేకపోతున్నాం కాలు
ఆ బయటి సమాజం నమ్మది అండి ఎట్లాంటి
అవునా
అయ్యో పాప అనేటటిగా నమ్మద్దా అట్లనే ఉంటాది
అంటే ఎంత నటనే ఇదంత
ఉ మరిట్లా ఇంట్లా చేసేటి బయట వాళ్ళకు తెలియదు కావండి బయట మన పేరు మర్చికుంటే సరిపాయి
మరి పిల్లలు ఎదుగుతారు కదా మరి ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మరి వాళ్ళ పట్టణాలు ఇట్లా ఇట్లా సైలెంట్ గా ఉంటా అన అంటే అంటా కదండి మనిషికో ఈ క్రమం రాశిస్తానండి
ఆ పది ఎకరాలుద పయి చెరు పాపం తంభా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారాండి ప్రబలు ప్రబలు అలా అర్థం కాదు బళ్ళ తోటి పెట్టుకోలేక మా అమ్మాయి
ఒక్కారుద్దని ఇ కాంటినే వాళ్ళంద్గ కష్టమవుతుందంటే నీ సంపాదక ముగ్గురు ఆడిపోరగలంటంటి ఆ
ఆ
ముగ్గురుని అంటివి అలా నువ్వు రాజ్యమైన రా దాని మీద బతుకుతే ఎట్లా అవుతుదండి
మా పెద్ద పాప బర్త్ డే అండి మనం డబ్బులు పంపిచేది మనమే డబ్బు పరిస్థితి
ఆ
నువ్వేఐదు వందలి ఇత్తన అ కూడా నన్నే పైసలగుతామా ఉంటా
అయ్యో రామ
అట్లు ఉన్నది పరిస్థితి
జాబ్ చేస్తారేమో కదండి
జాబ్ చెస్టే జబ్ చెస్టే అయితే బర్త్డేగ అదా నా బిడ్డకు బర్త ఒక డే ఒక వెయ్యి రూపాయలు ఇస్తా ఏమన్నా కొనుక్కుంటది అయ్యో నా ఉందాల
ఉమ్
ఐదు వందలు మన కడుపు ఉన్నది కదా ఐదు వందలు పంపు అనగానే వెళను
తెచ్చిస్తాను ఏమో కావచ్చండి తెచ్చిస్తాను కాబట్టి ఏమంట తాడలే లేకపోతే
ఎక్కడ అప్పులు దొరుకుతాయి ఇక్కడ రూపాయి దొరుకుతుందా ఇప్పుడు ఆ ఎక్కడ ఆ అస అట్లాంటి వాళ్ళకు తొండరగా పుదతధి అప్ప కూడాడా మమ్మీ అంగనే అ నమ్మకం తోటే ఇత్తరు అన్నట్టు వాళ్ళు తర్వాత ఎవరిని అంటారు ఇంట్లోన్న వాళ్ళని అంటారు నీకు తెలివకుండనే తెచ్చుకున్నాడా అమ్మా
ఈ
మగోనికి తెలువకుంటే ఆడమ్మకు తెలియద అమ్మా అట్లా మాట్ కడుతు
మొగోడు ఎన్ని తప్పులు చేసినా ఆడదాన్ని అంటారు ఆడది తప్పు జేసిన ఆడదానే అంటురూ గాని మొగుణ అయితే మాట అనరు వ
సమాజం పిల్లాలు ఉన్నారూ బయటికి వెళ్ళి మనం బతకలేమ గాని
హ్
అందుకే గి ఇల్లు మొదలు అది కొంచెం కొంచెం ఐతే ఇగ దగ్గరలో పడ్డాది అయిపోయిన తర్వాత ఉంటదిగా అంటే ఒకసారి రెండు సార్లు ఇస్తారు గని అదే పదే చెప్పలేరు గద ఎవరైనా మనిషి అర్థం చేసుకుంటే బావుండే ఇక్కడ అక్కడ మంచినే ఉండేది మేము సిటీలో ఉన్నా కొన్ని రోలు గాని ఇట్లా చేస్తేనే అయితే మేము బతకనే బతకపోదుము కానీ ఇక్కడ బాగుండేది
అ
మాకన్నా ముందే వచ్చిండు లండువో భూమి పోతది కేసులు ఉన్నాయి అట్లా ఇట్లా నచ్చి నేను కూడా ఫ్యామిలీతోటి ఇక్కడ కోచేటట్టు చేసుకొని నేను తెచ్చి పెట్టేదాకా ఇప్పుడు తినెంత పరిస్థితులు ఉన్నారు
ఇడికొచి అంటే మన పల్లెటూరు అయిపియింది పల్లెటూరు అంతా చేత గాని యవ్వరాలు తిరగడం తాగడం
కాదండి అక్కడ మంచిగా చెరొక పని చేసుకొని
హ
అప్పు లేకుండా ఆడపిల్లలైనా పది రూపాయలు సంపాయించుకుందాము అని మంచి పొజిషన్లో ఉన్న టైమ్ లో ఇక్కడికి వచ్చి ఏంటి పది రూపాయలు అప్పే మనకి అవసరమా అండి ఇప్పుడు ఈ అప్పులు అయితే మనకి ఏమన్న కొడుకులు ఉన్నారా కష్టపడి మనకు కట్టడానికి
మళ్ళీ తానే కట్టుకోక తప్పదు
మరీ ఎకరం అమ్ముత ఎకరం అమ్ముతా అంటే ఆడపిల్లలకి ఏమి ఇచ్చుకుంటావు ఎకరాలు ఎకరాలు మనం అమ్ముకోవడానికే మన అమ్మ నాన్న సంపఇచ్చిఇచ్చిండ
ఆమ్మకుందమన్న నిజంగానే చాను ఉన్న అన్న అట్లా గూడ
అ
సమాజం కోసం ఏ అట్ల ఉండబో ఉండ ఉందామ అంటే ఇల్లు కూడా లేదుగా బా బయట వాళ్ళ వేరే వాళ్ళ ఇంట్లో ఉంటానము పిల్లలు హాస్టల్ ఉంటాలు వస్తే పోతే ఇబ్బంది అయితది చుట్టాలు వస్తే సొంత ఇల్లు లేదని బాధ కూడా లేదు ఇ అలాంటి వాళ్ళ కోసం మనం ఏంటి బాధపడేది
అలా మగోళ్ళకి ఏం బాదండి ఇప్పుడు ఇట్లున్నా ఇట్లు లేకున్నా ఆడదానీక
ఏం బాధ అంటే పది రూపాయలు నువ్వు పెడితేనే గాదా మొగాయిన తెస్తేనే కదా ఆ ఇంత దానికి మీసాలు తిప్పుకుంటే ఎందుకు రావాలి
హమ్ ఆలోచనలు ఏది ఉంటాయండి మోగా వాళ్ళకు ఏమ్
మర్యాద ఉన్న కాడ ఆ నేను అట్ను ఇలునే చేసుకొని బోలిద్దామఅంటే కూడ అమ్మో ఆమేకు యీచే టోళ్లు లేరా ఆమె అప్పు తెచ్చిందా ఇంతమంది లేరు తెలిసినళ్ళు అంటే ఇట్లా వ్యతిరేకంగా అంటే నలుగురు ఏమ అనుకుంటారు అ
నీకు ఇచ్చేటోళ్లు ఎంత మంది లేరు అని ఇంట్లో అంటారు చెప్తది ఎందు లేదు బాబా గారు బాగుండలే కదా అని బయట సమ్మాధ
అగొ బోల్ హు హు అంటే ఎటు మట్ట అట్టే అన్నటు